హలో
హలో
హాయ్ ఏం చేస్తున్నావ్
హాఁ ఏం లేదు. నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు నేను ఇప్పుడే ఆఫీస్ ఎళ్ళి వచ్చాను ఫ్రెషప్పై కూర్చున్నాను. అ
ఆ ఫ్రీ ఉన్నావన్నమాట
ఆఁ హాఁ అవును ఏం చేస్తున్నావు ఏం లేదు ఏం తిన్నావని అడుగుదామని కాల్ చేస అట్లా మాట్లాడదాం కొంచ్సేపు టైమ్ స్పెండ్ చేద్దామని
ఫ్యాన్స్ స్పెండ్ చేయడానికి కాదు కదా! నెను కర్రీ చేయాలి ఇప్పుడు వంట చేయాలి
ఏం కర్రీ చేస్తున్నావు
అడగాలి మా వాళ్ళని, మా బాబుని, మా హస్బెండ్ ని అడగాల ఏం కర్రీ చేయమంటావని
మీ బాబు ఏం కర్రీస్ తింటాడు?
మా బాబు అన్ని తింటాడు.
అన్నీ తింటడా!
యా హా తిం టడు అప్పుడుప్పుడు.
అవునా స్కూల్ ఉందా, స్కూల్ వెళ్ళొచ్చాడా
అ ఆఁ
స్కూల్ ఉందా స్కూల్కి వెళ్ళి వచ్చాడా?
ఉంది కదా స్కూలు
కొంచెం నాయిస్ వస్తుంది మీరు పక్కకు వస్తారా.
ఓకే మీరు వెళ్లరా అండి మీరు ఏం చేస్తున్నారు మీరు మీరు మ్యారీడా అండి?
ఏ లేదు నేను అన్మారీడ్.
సింగిలా ఓకే.
ఎటు వెళ్ళాడు మరి మీ బాబు డిస్టర్బ్ చేయడం లేదా మిమ్మల్ని.
ఆ చేస్తాడు నేను వేరే రూమ్ కొచ్చేశా.
ఆ హాఁ ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళాడా బయటికి.
హాం హౌ ఇజ్ యువర్ డే? ఎలా గడిచింది ఈ రోజు?
రొటీన్ బోరింగ్
ఎందుకు వై బికాస్
ఇవాళ సాటర్డే కదా ఏం వర్క్ ఉండదు అంతా. సో బోర్ రీల్స్ చూసుకుంటు ఉన్నాం ఇగా వచ్చేసినం ఇగ ఇంతకు ముందే స్నాక్స్ ఏమన్నా చేశారా మీ బాబుకి స్కూల్ వెళ్ళి వచ్చే వరకి.
ఆ చేస్తాను ప్రిపేర్ చేస్తాను కదా.
ఏం తింటాడు ఎక్కువగా ఇష్టగా
ఏదంటే అది చేస్తామండి అన్ని తినాలా ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చింది ఉండదు కదా. మీరేమన్నా తిం ట రాగానే ఉంటా అంటే ప్రిపేర్ ఎవరు చేస్తరు, మీరు చేస్తారా మీవోళ్ళు చేస్
లేదు మా మమ్మీ అయినా మా అక్క అయినా చేస్తాది
నువు చేయవా
నేను ఇక రేర్ ఎప్పుడెప్పుడయినా మ్యాగీ చేస్తా నేను
ఆఫిస్ వెళదా అం పె దానివి అయ్యి ఉండి మ్యాగీ చేస్తావా వావ్ వావ్
అ
గుడ్ జాబ్
అప్పుడప్పుడు ఎగ్ కర్రీ టమాటా పచ్చడి అలా చేస్తా చిన్న చిన్నవి
బాగుంటాయా తినొచ్చా
ఆ చాలా బా చేస్తా నేను చేసేది చిన్నవి అయినా బగా చేస్తా మా ఇంట్లో అద్ద తెచ్చుకుంటారు మా డాడీ ఒక్క రోజు అయితే మా ఇంట్లో ఎవ్వరు లేరు అయితే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచిస్తే ఎగ్స్ ఉండేయి ఇంట్లో అయితే ఇగ ఆ రోజే ఫస్ట్ టైం అయినట్డు నేను ఎప్పుడు పలాగొట్టే చేసేదాన్ని ఫస్ట్ ఆ సారీగా అంటే బాయిల్డ్ ఎగ్ చేద్దాం నాకు ఇష్టం ఉండదు అది అసలు తినను కానీ ఎప్పటికీ ఎందుకు కూకే పలగొడ్డి చేయడం అని చెప్పేసి ఆ రోజు నాకు రాకపోయినాయిగా యూట్యూబ్ లో చూసి ఒక టూ త్రీ వీడియోస్ చూసి బౌల్డ్ ఎగ్ చేసా ఆ రోజు చేస్తే చాలా బాగా వచ్చంది మా డాడీ కూడా వావ్ సూపర్ ఉంది సూపర్ ఉంది అని తిన్నాడు
గ్రేవీ చేసారా ఫ్రై చేసారా
సరే నాకెందుకు పెట్టాలి నాకెందుకు పెట్టాలి మొత్తం మీరే తింటా నాకు పెట్టారా అ ఆమె ఏడుచడు మల్ల చేయ మళా చేయి అని అదని మళ్ళీ వేయలేదు అప్పటి నుండి
అదే నిద్ర తిన్నదా
హా
మీరిద్దరే తిన్నారా ఇగ
ఆ ఆ రోజు మేము ఇద్దరమే ఉండే మడియాడి నేమ మా చెల్లే మా మమ్మీ వీలేటో పోయిండడి ఆ రోజు పని ఉండే అని చెప్పి అయితే మంచిగా అయింది
మీ ఇంట్లో వర్క్ ఏమి చెయ్యారా
చేస్తాము
ఏమైనా స్పెషల్ వంటకాలు చేస్తారా బిర్యానీ లా కేక్స్ పనీపూరి పిజ్జా బర్గర్
పానీపూరి అంటే అప్పట్లో మా అక్క చేసేది ఇవత్ పెళ్లి అయి వెళ్ళిపోయింది ఇక ఎవరు చేయట్లేదు ఇక బయటనే తింటాం ఇక ఎప్పుడైనా ఒకసారి కానీ మా డాడీ అద్దు అంట అంటాడు బయట ఫుడ్లు తినొద్దు అది ఇది అంటడు అని
మ్మ్ అరే అదే అన హెల్ది కదా అద ఆ స్టమక్ పైయిన్ వస్తుంది హైజీనిక్ గా ఉండరు ఆ శుభ్రత ఉండరు ముృళ్ల దగ్గర ఉండ ఉండరు ఆ స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ ఎలా తింటారో ఏమో నాకు అసలు నచ్చదండి బ్యా బయట ఫుడ్డు
అవునుగాని ఆయన ఇస్తే ఎందుకో టేస్ట్ వాతది మన
సి అని చై కడుకోకుండా దాంట్లో సీములు తీసుకుంట ఉంటే మీకు టేస్ట్ వస్తది కదా
కానీ మీరు గూడా తింటారు కదా తినలేదా మీరు ఎప్పుడు బయట
మేము తిన్నామ్ మేము ప్రిపేర్ చేసుకుంటాం ఇంట్లోనే
మీక వచ్చా ఆ పానీ కరెక్ట్ వస్తందా ఆయ చినట్టు టేస్ట్
యా హైలైట్ వస్తది అన్ని అన్నీ మంతె కోవాలె మార్కెట్ కెళ్ళి
ఒకసారి ఎలా చేస్తారో చెప్
బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా అవన్నీ తెచ్చుకోవాల బటానీ
ఆ కర్రీ వచ్చు ఆ వచ్చు గాని ఆ టే అది ఏది పానీ ఉంటది గదా
దాంట్ల బ్లాక్ సాల్ట్ ఎయ్యలే కొంచెం చాట్ చాట్ మసాలా వేయాలి కొంచెం బూంది ఏయాలి మన ఉప్పు వేయాలి చింతపండు బూంది తెలవదా ఇట్లా కారా బూంది, స్వీట్ దాన్నే బూంది అంటారు కఖా మిక్క్షర్ది బూందీ అంటారు స్వీట్ బూంది కాదు హాట్ బూంది
ఆహా
హాయ్ కొత్మీర్ ఇంకా పుదీనా చిత్తపండు రసం అవన్నీ మిక్స్ చేసి ఆ పుల్స్ చేసేయాలా సల్ట్ రాక్ సల్ట్ బ్లాక్ సల్ట్ ఏయాల కొం చాట్ మసాలా వేయాల కొ ధనియా పౌడర్ ఏయాల కతం కొచం ప్యాస్ దాలో బయ్యా అంట ఇక్కడ ఏస్తరు
అవునా నేను కూడా ట్రై చేస్తా అయితే ఒకసారి ట్రై చు
అ మన సూపర్ మార్కెట్ లో ఉంటాయి కదా బ్లాక్ సాల్ట్ అని అవి ఏస్
కెట్ల ఆల్రెడీ మనకు ఇట్లా ప్యాకెట్లల దొరుకుతాయి కదా అవి చిన్న పూరీలు
హా దొరక అది తెచ్చుకోవాలా మనం ఆలు కర్ర తెచ్చుకోవాలా ఇవి చేసేస్తే అయిపోతది
అవి తిన బుద్ధి కాదు అవి
బానే ఉంటాయ్ కానీ పెద్దగా పొంగుతయ్
ఆ కానీ ఇవి మనం చేసే నార్మల్ పూరీ
హ్మ్ అవి చేయడానికి కష్టం అమ్మ వస్తాయి కానీ కొంచెం ఒకొ ఒకొ స కొంచం మెత్తగా అయితే ఒక కరకర రావు
అవి షాప్ల అవి తినబుద్ది కాదు ఎందుకో
మరి ఏం చేస్తాం మరి తినాలంటే తప్పదు మరి బయట తింటా అంటే హెల్త్ ఖరాబ్ అయ్ కడుపు నొప్పి తెచ్చుకని హాస్పిటల్ పాలు వేళ్ళ కి వేళ్ళు ఖర్చు పెట్ట అంటే చేస్కో నీ ఇష్టం
హ్మ్ ట్రై చేస్తా నేను గూడ ఇంట్లో
కేక్ రెడీ చేసావా ఎప్పుడైన్నా బిర్యానీ చేసావా
లేదు తినడమే తప్పా ఎప్పుడు ట్రై చేయలేదు నేను
ఎందుకలా మరి మ్యారేజ్ అయితే ఎట్లా మీకు
మా ఇద్దరు అక్కలు అమ్మలు ఉన్నారు కదా అని చెప్పేసి
వాళ్ళు ఎంత సేపు ఉంటారు మీ లైఫ్ లో కొన్ని డేసే ఉంటరు మనకు త ప్పకుండా నేర్చుకోవాలి ఆడపిల్ల అన్న తర్వాత
ఇగ వాళ్లు వెళ్ళిపోయాక మెల్లగా నేన్ నేర్చుకుంటా అప్పుడు
దు మొక్కై వంగనిదే మానైవంగుతదా
ఇగ మెల్లమెల్లగా నేర్చుకుంట ఇగ
నేర్చుకోవాలి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళను కొంచెం స్టిప్స్ సలహాలు అడుక్కుంటా తెచ్చుకుంటే నువ్వు పర్ఫెక్ట్ ఐతావ్. ఇంకా వాళ్ళు బోయినాంక చేసుకుంటే నీది నీవు ఓన్ గా చేసుకోవచ్చు అనమాట అట్లా ఇప్పుడు ఈ జనరేషన్ లో యూ ట్యూబ్స్ అవన్నీ ఉన్నాయి అప్పటికీ అవన్నీ ఏం లేకుండే నేనైతే టీవీ చూసుకుంటా బుక్స్ చూస్ కుంట పేపర్లో వచ్చేటివి కదా వంటకాలు అవన్నీ రాసుకుని పెట్టుకొని అట్ల చేసేది కొన్ని కొన్ని ఫేయిల్ అయ్యేటి కొన్ని పాస్ అయ్యేటి. అలా ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో అందరు మొబైల్ మొబైల్ మొబైల్ ఏషైత్ లో మొబైల్ ఉంది కాబట్టి, ఆ యూట్యూబ్లలో కొడుతారు చేస్సరు అయినా అందరువి పర్ఫెక్ట్ గా రావు కొందరికి మాత్రమే వస్సాయ్ మంచిగా హా పర్ఫెక్ట్ చేసేస్తా
అవునా రెస్టారెట్ స్టైలో
హ ఏ మోయిగాచ్చు నేనైతే బాగా చేస్తాను అనుకుంటున్నా తినేవాళ్ళు చెప్పాలి
హ మీకు ఫిష్ కర్రీ వచ్చా మరి
హ వచ్చు ఫ్రై వచ్చు పులుసు వచ్చు గ్రేవీ వచ్చు
మీరు ఏది ఎక్కువగా తింటారు ఫ్రై ఆ పుల్సా
బాగా తీసుకొస్తే నూన్ ఇట్లా ఫ్రై చేసి ఇట్లా వేయించుకొని తింటాం
హుం మీకు దగ్గర ఉంటాయా తాజా ఉంటాయా మరి
ఫ్రెష్ దొరికుతాయి మా దర గంగా ఉంది ఇక్కడ గోదావరి ఫ్రెష్ పటుకొస్తారు మాత్త గిట్లా ఇట్ల ఫ్రిడ్జ్ లో పెట్నాయ్ డబ్బల పెట్టినయ్ ఉండవు మా దగ్గర
హుమ్ అట్లా మా దగ్గర అంతా దొరుకయ్ అందుకే మేము అది తెచ్చుకోము ఎక్కువ ఫిష్ చికెన్ మటన్ ఏ ఎగ్ ఇవ్వే తెచ్చుకుంటాం
మ్
ఫిష్ ఫ్రై చేసుకుంటా మరి
హ ఫ్ర్రిష్ ఫ్రేయ్ చాలా ఇష్ ఆవి కిలో ఉన్న కూడా తినేస్తాం వట్టిగ అవాలిలాగా తినేయోచ్చు ఆ కర్ర లేదా అంటే ఆ మళ్ళులు తీస్ తీసుకని తినాలా దాంట్ల ముళ్ళలు ఉన్నా కూడా ఏం కాదు కరకర నమీలేయోచ్చు దింట్లో అయితే ఆ చిన్న చిన్నవి ఉంటాయి దాంట్ల క్రిస్పీకి అయితయి కదా మనం వేయించితే
ఆ
ప్ర్రై చేస్తే
ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి పులుసు అంత తినబుద్ది కాదు
హ స్మెల్ ఎం రాదు చేసే పద్ధతి ద్వారా చేసే పద్ధతి చేస్తే స్మెల్ ఏం రాదు
కొన్ని వస్తాయి కొన్ని చేపలు అట్లా
మీ అక్క వాళ్ళింటికి వెళ్ళినప్పుడు తింటే వచ్చినాయా నీకు స్మెల్ ఏమన్నా
లేదు ఆ రోజు బానే ఉండే బాగానే చేసింది మా అక్క తిన్న
ఆ వేయించినా ఇంకా ఆ ఫ్రై కర్రి చేశిన కతం అయిపోయింది ఒక దెబ్బకే మొత్తం గంజ్ మొత్తం ఖాళీ అయిపోయింది
మా అక్క చేయలేమ మమ్మీ చెసింది పొద్దు పొద్దున్నే మంచిగా ఫ్రెష్గా కడిగి అహ మీమ్ మా అక్క వాళ్ళింటిక్ మా మమ్మీ
మీే మమ్మీ చెయలేదు మీ మమ్మీ కడిగించింది అంతే
అవునా కానీ బాగుండే ఆ రోజు తిన్నం అందరం
హుమ్
మీరు వంట చేయాలి అన్నారు కదా టైం అవుతుందేమో చేయండి మరి
ఓకే బాయ్
ఓకే బాయ్
ఆ